హలో బాగున్నారాఅండి
ఆ బాగున్నానండి ర్ బాగున్నారా
ఆ బాగున్నం
ఆ అయిపోఇంది
తిన్నారా ఏ మైనా
స్నాక్స్ తింటున్నాా మీరు
ఏం తిన్నారు ఇప్పుడు తినడానికి బయటకి వెళ్దామని ఉన్నాం స్నాక్స్ కూడా పేర్లు ఉం కదా
దిని పేరు జుంబో అని
జుంబోనా
మ్ మీర్ ట్రై చేసినారా ఎప్పుడైనా
ఆ తిన్నాము
బాగుంటుంది కదా
ఆ బాగుంటాయ్ చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం కదా జంబూ కరాచీ హైదరాబాద్ హంగామా దమ్ బిర్యానీ అనేసి
మ్
మీకు బాగా ఇష్టమేనా
మ్ బానే అంది
మ్
కాలేజ్ షాలైందిఈ రోజు
కాలేజా ఆ ముందు మాకు వర్క్షషాప్ జరుగుతునింది ఎంబడేడ్ది ఈ ఈ రోజుతో ఎండ్ అయిపోయింది అనమాట ఇంక ఈరోజు ఒక మినీ ప్రాజెక్ట్ చేసాము
మ్
అది చేసాం ఇంగ ఫ్ఒడి వాల్లాంతా ఒచ్చారు ఎక్స్ప్లెయిన్ చేసాము సర్టిఫికేట్స్ అవన్నీ ఇచ్చారు
మ్
ఇంగోచ్చం అంతే
బఉనిందా వర్క్ షాప్
అ చాలా బాగా చెప్పారు కాన్సర్ ఎక్స్పీరియన్స్ ఆ మీ ఇంటికేళ్ళలేదా పండుగ కి
పోవాల
ఆ ఆ
మ్ హ
ఏ పండుగ బా చేస్తారు మీ సైడ్
మా సైడా దసరా బాగా చేస్తారు గణపతి పండగ బ చేస్తారు మ్ మీ సైడు
మాసైడు వినాయక చవితి బా చేస్తారం ఇంకా వినాయక చవితి రోజు ఇంకా అంటే అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ డ్యాన్స్ చేయాల్సిందే అనమాట
మ్
ఇంకా మళ్ళీ భార్యభర్తలు ఉంటారు కదా వాళ్ళకి ఇంకా పెడుతారు సాంగ్స్ వాళ్ళు డ్యాన్స్ చేయాలి ఇంకా ఆడవాళ్ళు అందరూ చిన్న పెద్ద ఏం లేకోకుండా అందరూ ప్ర
అ అ
హలో
చెప్పండి
ఇంకారే ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరికి గేమ్స్ ఆడిపిస్తారు అందరూ గేమ్స్ ఆడాల్సిందే
హ
ఇంకా డ్యాన్స్ చెయాలా బాగా
హ
ఇకానీ బసిి చాలుు హలో
ఆ చెప్పండి చెప్పండి
ఇంకేంటి విశేషాలు చిన్నప్పుడు మీర ఏం గేమ్స్ ఆడేవాళ్ళు కదా
అ చిన్నప్పుడు ఆ గేమ్స్ అంటే బయటికి పోతాేంగా
ఆ
అంటే మాది షాప్ ఉండ కదా సో అక్కడే దా షాప్ లోనే ఆడుకుంటాం
ఆ ఇంకా చిన్నప్పుడు గోళలాట అలా ఆడేవాళ్ళు కదా చిల్లా కట్టి ఇలా గోరి అనేసి అవేం తెలీదా తొకుడు బిళ్ళ
చల్సు తెల్సు భారు తెల్సు తకడ బిలా తెల్సు ఘోరి బాండప్ప
తొక్కుడు పిల్ల బాగుంటది క్యారెమ్స్ చెస్ అన్ని ఆడుతా ఉంటార బాగా అ
బయట ఆడతాంటమే చని కానీ చాలా తక్కువ
మేము షటి్యల్ ఆడుతా ఉంటాము ఇప్పుడైతే మామూలుగా
ఉ
మాకు ఇంకా కాలేజ్ దగ్గరే అనమాట ఇంకా సండే టైమ్స్ అలా పోయి ఆడేసి వస్తాము బాగా అంటే మైండ్ రిలాక్స్ అవుతుంది కదా ఎ్డో చదివే కాకుండా ఇంేం ప్పు ఆడాల
మీరైతే ఎప్పుడు చదువుతా అంటారు
లేేరు వేర
పాబా మాకు చ ఇసులే
చదుతో పాటు అన్నీ ఉండాలి కదా
హ ఏమైనా స్పెషల్ జరిగింద రోజ కాలేజ్ లో
ఆాలలో స్పెషల్ అంటే ఏం లేదు రొటీన్గానే ఉంటుంది ఇంకా ఈరోజు ఏం జరిగింది అంటే ఇంకా మా క్లాస్లో అంటే మా ఫ్రెండ్స్ బ్యాచ్ వాళ్ళని ఏమి అంటే ఒక అమ్మాయిని ఏం తీసుకుని ఎవరో అకౌంట్ క్రియేట్ చేశారు మేబీ బాయ్సే ఉంటారు
ఆ
ఇన్స్టా్రామ్ లో అకౌంట్ క్రియేట్ చేసి ఇట్లా రెస్ట్ పెట్టిన మాట్ల ఇంకా అమ్మాయిది అంటే తెలిసిన అమ్మాయిదిే కానే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నామా మెసేజ్ చేయడము మా అమ్మాయి ఫొటోస్ ఎలా పోయినాయో తెలు అకౌంట్ నుంచి పోస్ట్ చేయడం మా అమ్మాయి కాదు కానీ ఎవరో
ఆ
అ ఇట్లా జరుగుతున్నాయి ఇంకా ఈ సోచ డి చూసం నుంచి ఇంకా అడ్వాంటేజ్ అట్లా ఉంది డిస్డ్వాంటేజ్ అట్లా ఉంది
అవునవును
అంటే ఏఐ టెక్నాలజీ కూడా పెరిగిపోయింది కదా
హ్మ
ఇంకా ప్రాంప్ట్ ఇస్తే మనకి ఏలా కావాలంటే అలా ఫోటో ఇస్తది కదా అది నిజామా ఆపదమా అని కూడా
ఆ ఈ మధ్య అది చనా ట్రెండ్ అయిపోయింది ప్రాంప్ట్ ఇచ్చి
అవును ఆ చూడ చూసే వాళ్ళక్ కూడ అది నిజమా అన్నట్టుగా అనిపించేలాగా ఏ ఉన్నాయి ఇంకా ముసలి వాళ్ళు అమ్మ వాళ్ళు వాళ్ళు ఉంటారు చదువుకోని వాళ్ళు ఇంకా వాళ్ళు చూసారనుకో ఇప్పుడు ఒకవేళ ప్రామిట్ ఇస్తాము ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నట్టుగా ఇస్ ఇస్తది వాళ్ళు నిజమే అన్నట్టుగా నమ్మేస్ స్తారు
అవును
ఇప్పుడు చాలా ఇష్యూస్ అలా జరుగుతానాయి
వచ్చేస్తారు కానీ వాళ్ళు అది నిజం అనుకొని రియాక్ట్ అవుతారు
ఆ అవును
హ్మ సరే ఇంకేంటి అండి మరి ఇంకేంటండి
ఆ హ్మ్ ఇంకా మొన్న అట్లా క్లాస్ లో కూడా చాలా చేస్తాండ్రు ఇంకొక అబ్బాయిది అయితే ఇంకా ఇట్లా ఫోటో క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడము
హ్మ్
ఇంకా పోస్ట్ చేసి ఇంకా అంటే పబ్లిక్ గా పోస్ట్ చేసారు
ఆ
ఇంకా ఇంకా ఇష్యూస్ మామూలే వస్తుంటాయి కదా ఫ్యాకల్టీ కృష్ణ ఇట్లా చెడుగా అనుకోవడం
హ్మ్
అలా ఇలా తిరుగుతటాయి
హ్మ్
మెకేమన్న ఇష్యూస్ ఏం జరగలేదా
మాకైతే అట్లా ఏం లేదు
ఆ
హ్మ హ్మ ఇంకా ఇప్పుడు వార్ జరుగుతుంది కదా
హా అవును
నీ నేమ్ ఏంటి
ఇంకా సిలిండర్లు అన్ని బంద్ చేస్త బంద్ చేసారు కదా ఇంక ఇప్పుడు మళ్ళీ ఇంకచ్చ ఇంకా పూర్వకాలంలోకి పోవాలి ఇంకోన్ని రోజులు అట్లా అంటే ఇంకా పొయి మీద వండు కోవడము ఆ ఇపుడు చాలా కూడా జరుగు ఇంకా బెంగళూరు లో కూడా చాలా పీజీస్ క్లోజ్ చేసేసాను అనమాట
హ్మ్
హ్మ
హైదరాబాద్ హైదరాబాద్ లో కూడా అనుకుంటా హైదరాబాద్ ఆ ప్లేసెస్ లో కూడా మన అంటే వేరే కంట్రీస్ నుండి కదా మనకి పెట్రోల్ వచ్చేది
హా హా
ఆ వారి వల్ల అది కూడా ఆగిపోయిందంట కానీ మన ఇండియాన్స్ ఫ్లాగ్ చూసి రిలీజ్ చేసినారంట రిటర్న్ వచ్చిందంట ఫస్ట్ అని మ్మ్ కానీ మ్యారేజ్ అని హ
ఇంకేం చదువుతున్నారా ఇప్పుడు లేదా చదువుతున్నారా లేకపోతే ఫోన్ చుస్తున్నారా అండి
ఇంకా లేదు స్నాక్స్ తింటూ ఫోన్ చేస్తున్న అండి
అవునా నేను కూడా అంతేబ్బ ఇన్స్టాగ్రామ్ చూస్తా ఉంటామా ఇం కొన్ని రీల్స్ చూసాని ఇంకా చూడదు ఇంకా కూడా కట్టలేదే టైమ్ అంతా దానికే అయ్యితది
ఆ ఆ ఇది నిజమే అండి
సోషల్ మీడియా అంత అడెక్ట్ చేసేసింది మనుషులని గేమ్స్ పోతే బాగా అడిక్ట్ అయిపోయింటారా ఆ పక్కన ఏం జరుగుతున్నా పట్టించుకోరు
హమ్మ్
ే ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్నా కూడా వాళ్ళు ఫోన్ లో మునిగిపోయింటారా ఇంకా పక్క పన బాగుందా లేదా అలా చూసే వాళ్ళు కూడా తక్కువైపో పోయాడం వాళ్ళ లోకం వాళ్లది అయిపోయింది
మ్మ్ ఆ ఇప్పుడుంతా ఫోన్ అడిక్షాన్ ఎక్కువ
నా కొందరు అయితే నా దానికి అడిక్ట్ అయిపోయి నిద్రలో కూడా మూమెంట్స్ మాట్లాడడంము అలా కూడా చేస్తున్నారు
మ్మ్
ఇంకా కేరళలో కూడా మొన్న ఒక రీసెంట్ రీసెంట్ గా ఒకటి జరిగింది కదా
ఏం జరిగింది
అంటే వేరే అమ్మాయి ఇలా సెల్ఫీ తీసుకుంటే అట్లా ఒక అంటే అబ్బాయి ఇదేం తప్పులేదు
ఆ ఓ అదా ఆ ఆ తెలుసు నాకు
ార్లాద పోస్ట్ చేసేసారా ఇప్పుడు అబ్బాయి సుసైడ్ చేసుకున్నాడు
ఉమ్మ్
చేసినదా ఈవమ్మీ ఏదో లైక్స్ కామెంట్ల కోసం చేస్తే ఆడ ఒక ప్రాణమే ఎగిరిపాయి
ఆ వాళ్ళని నమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది
ఫ్యామిలీ వాళ్ళంతా ఎంత బాధపడుంటారో
మ్మ్ ఇదే
ఇంకొక ఇన్సిడెంట్ అది సంథింగ్ మస్ అది కోవా బన్ కూడా అట్లే జరిగింది కద తెలుసా మీకు
తెలీదు తెలీదు
ఆ అంటే ఇప్పుడు అంటే టెన్ రూపీస్ కి బన్ను ప్లస్ కోవా అప్లై చేసి ఇస్తారు కదా
ఆ
అది మొన్న రీసెంట్ గా ఫస్ట్ సమ్మక్క సారక్క జాతర అనుకుంటా అది అక్కడ అది జరిగింది ఆ ప్లేస్ లో ఆ ఇన్సిడెంట్ జరిగింది అంటే మీరు టెన్ రూపీస్ కే ఎట్లా అమ్ముతాన్నారు ఆర్టిఫిషియల్గా ఏమైనా మిక్సస్ చేసిస్తాన్నారా
అవు
మీకు ఎట్లా ప్రాఫిట్ వస్తుంది మీరు మా పిల్లల్ చంపాలనుకుంటను
వాళ్ళు హోమ్ మేడ్ అయినా చేసి అమిడొచ్చు కదా తెలియకుండానే అలా అంటే ఇప్పుడు ఎట్లా వాళ్ళకి
కానీ వాళ్ళకి తెలీయదు కదా అట్లా ఇచ్చే
సరే అండి ఇంకా చదువుకోవాలి
అ
బాయ్
బాయ్ బాయ్